బవున్నావ
ఆ బాగున్నాను బాగున్నావా
బాగున్నా అన్నం తిన్నావా అబ్బా
ఆ తిన్న
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీగనే ఉన్నా
పిల్లల స్కూల్కి కెళ్ళారా
ఆ
అదే బ్బా బయటకి వచ్చాను ఇగ మార్కెట్ కి పని మీద బయటకు వచ్చాను మార్కెట్ కి వెళ్దామని
ఆహా
యా
అంటే ఏం తీసుకోవడానికో పోయినవ్ మార్కెట్ కి అంటే ఏమన్నా కూరగాయలా లేదంటే ఏమన్నా బట్టలు అటిలుంటాయి కదా
ఆ మార్కెట్ కూరగాయల్ కోసం వచ్చిన అట్లనే షాపింగ్కి చేయడానిక్ అనుకుంటున్నా ఏ షాపింగ్ వెళ్తే బాగుంటుందని చెప్ప ఇప్పుడు ఈ పండక్కి ఉగాది పండగ వస్తుంది కదా పిల్లలకి బట్టలు తీసుకుందాం అనుకుంటున్నా ఏం షాపింగ్ మాల్కి వెళ్తే బాగుంటుందంటవ్
హాల్
ఏ షాపింగ్ వెళ్తే బాగుంటుందంటవ్ ఏ షాపింగ్ మాల్ కి వెళ్తే బాగుంటుంది అంటావు
హలో
ఏ షాపింగ్ మాల్ కి వెళ్తే బాగుంటుందంటావ్ అబ్బా
హలో
షాపింగ్ మాల్ కి ఏది వెళ్తే బాగుంటుంది అంటావు
హా హా ఇనబడట్లే నాకు అందుకే నేను చెప్పట్లే వాయిస్ కట్ అవుతుందని
ఓకే మీరు మాట్లాడుతుండే షాపింగ్ గురించి చెప్పండి నాకు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో
అంటే మామూలుగా మనం బట్టలు తీసుకోవడానికే కదా
అవునవును ఏమైనా డిస్కౌంట్లు ఆఫర్లు ఉన్నాయా పండగ ఏమైనా
పండగ అంటే పెద్ద పెద్ద మాల్సల్ల ల్లా ఉంటాయి ఆఫర్స్ ఉంటాయి కాని ఆఫర్స్ ఉంటాయి అనుకుంటాం కాని ఆఫర్స్ తగ్గట్టు ఇప్పుడు మామూలుగా మనం ఒక ఐదు వందలకి ఒక రెండు చీరలు మూడు చీరలు ఆ అట్లా చెప్తారు కదా
అవును
అట్ల అంటారు ఆఫ్ ఫర్స్ ఉంటయి అంటే రేటు కూడా మంచిగా మనకు అవైలబుల్గానే ఉంటుంది కానీ దానికి తగ్గట్టు మనకి క్లాత్స్ అయినా ఏవైనా కూడా క్వాలిటీ ఉండవున్నమాట
క్వాలిటీ తక్కువ ఉంటాయి అనమాట ఆఫర్లు పెడతరుగని క్వాలిటీ తక్కువుంటాయి
తే మరి అట్లనే ఉంటది కదా మనం డబ్బులు ఎక్కువ అనుకుంటాం కానీ డబ్బులు ఎక్కువ ఉన్న వాటికే మనకు మంచి ఉంటది అదైనా ఇప్పుడు మనం డ్రెస్సులు తీసుకోవాలన్నా చీరలు తీసుకోవాలన్నా అవి క్లాత్స్ మంచిగుంటాయి మనం డబ్బులు ఎక్కువ పెడితే ఇప్పుడు మామూలుగా ఐదువందలకి రెండు చీరలు వత్తనయి అబ్బా మంచిగా చీపుగా వత్తానయీ అన్నాడు అనుకుంటాం గానీ వాటికి క్వాలిటీ ఉండదు గదా
అవును అవును అబ్బా మరీ పిల్లలకి సంబంద్ దించి ఆ బట్టలు ఎక్కడ బాగుంటాయి అబ్బా ఏ షాపుల్లో
ఇప్పుడు మామూలుగా మాల్స్లల్లా మనకి లైటింగ్స్ పెట్టి అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇగా మామూలుగా ఉన్న దానికి కూడా బాగా మనకు అంటే ఎక్కువ గ్రాండ్ కనబడుతాయింటాయి మనం తీసుకుంటా ఉంటాం ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న షాప్ అప్పులలో అయితేనే మంచిగా ఉంటే నాకు నేన నాకు తెలిసి అయితే
అవునా ఎక్కడైతే మనకి ఎట్లా చేయడానికి వాళ్ళు
ఆఫర్స్ వెతారు మరి అవును మరి అట్లా వాళ్ళు అట్లా మామూలుగా అవి షైనింగ్ ఇయడం కూడా అవన్నీ ఎట్లా చేస్తారు మొత్తం అట్లా అట్లాడం అట్లా చేతే మనకి ఏమ అనిపిస్తుది అబ్బా ఇలా బాగున్నాయి అనిపిస్తు మళ్ళీ అవి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తాయి
షాపింగ్ మాల్ బాగుంటాయి అబ్బా పట్టుచీరులకి కొను పోవాలంటే
ఇక ఏ ఉంటే ఉండొచ్చు అంటే రేటుని బట్టి ఉండొచ్చు ఎంతగా మనం కాదబ్బా మనం ఎంత పట్టు చీరలైనా ఏదైనా పండుగలకి ఏం కొనుక్కోవాలన్నా నాకు తెలిసి అయితే కొంచెం మనం రేటు ఎక్కువ పెడితేనే మంచి వస్తాయి మనకు
ఇప్పుడు కొన్ని చోట్ల రేట్ తక్కువ ఉంటేనే పట్టు చీరలు వస్తయి సన్నాయంట అవి క్వాలిటీ ఏనే అంటావా
మనకు తక్కువ రేట్ వచ్చినా ఏ క్వాలిటీ ఉండవు చీరలనే కాదు ఏ వస్తువులైనా రేటుకి తగ్గట్టే ఉంటాయి అబ్బా
అదే రేటు పెడితేనే ఏదైనా మంచిగా ఉంటదింటాం
ఇగ తెయగా
అంత ఈ పిల్లకినంత పెద్దగానా అంతే అంటావు
అంతే పిల్లలకైనా పెద్దలకైనా అంత మొత్తం అంతే కాకుంటే పిల్లలకి రేట్లు ఎక్కువ ఉండాయి అంటారు కాగాని ఆ రేట్ని బట్టి వాళ్ళకి బట్టలు కూడా ఉంటాయి కదా
అవునబ్బా అవును
ఎకంటే పిల్లలకే ఎక్కువ రేట్లు ఉంటాయి మరి నువ్వు ఏ షాపులలో కు పోయినా కూడా
ఈ మార్కెట్ లో ఈ కూరగాయలు తీసుకుందాం అనుకుంటాను అబ్బా ఈ టమాటాలు ఈ రోజు తీసుకున్నాను తీసుకున్నా వెళ్ళాంగానే ఇంటి దగ్గర లంగానే ఎమ్మటి ఖరాబ్ అవుతున్నాయి దేనివల్లన అంటావు
అంటే మనము మామూలుగా ఇప్పుడు అన్ని నయాచురల్ గా పండించట్లేదు కదా ఇప్పుడు అన్ని మందులు వేసి అద వేసి ఇది వేసి మొత్తం పండిస్తారు కదా అందుకే ఇక అట్లా ఖరాల అవుతుంది ఆ ఇప్పుడు మనం అది టమాటలు అనే కాదు ప్రతి కూరగాయకి ఒక నేను చెప్పేది ఏంటంటే ఒక నెల రోజుల వచ్చే కూరగాయలు కూడా మందులకు అవి వేసి పది రోజులలోనే అవి పెరిగేటట్టు చేస్తారు
ఇప్పుడు మన కూరగాయలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తే మంచిదంట బప
మంచిది కా అదు ఎంత ఎందుకంటే మనకు మామూలుగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లాంటివన్నీ వస్తాయి అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ అసలు కూరేగాళ క ఏదైనా పెట్టుకోకూడదు అసలు దాంట్లో ఇప్పుడు మామూలుగా మనకి ఎండకాలం వచ్చింది అనుకో అందులో నీళ్ళలు కూడా పెట్టి తాగుతారు కదా నిగాలడి అజ ఆ అలాంటి వాటి అసలు అట్లా అసలే పెట్టుకోవద్దు మామూలుగా మన గొంతులు అన్ని ఇక ఇన్ఫెక్షన్ అవానే ఇవానే మళ్ళ హ గొంతతు పర్తి ఇడమ్ అలా అంత ఇవన్నీ వస్తాయి మా మట్టి కుండలో నీళ్ళే మంచిగా తెలుసు మన ఆగ్యానికి చెప్పాలే మే ఫ జీ వాడతాం అంటే ఏ ఏదో ఒక ఇప్పుడు మామూలుగా మనం పిండి ఉంటే చూసిన పప్పులు పిండి అసంటి వాటిని పెడతాం
కరాబ్
కుడిగాటకు ఉంద మామూలుగా బయట పెడతే పురుగు పట్టకుండా అట్లాంటివి అట్లా వాడుతాం గాని మనం ఇట్లా నిల్వ చేస్తే మనం తినే పదార్థాలు ఉంటాయి కదరా అసంటి వే మనలేగా
మరి ఈ ఫ్రిడ్జ్ లో ఎక్కువ ఈ పచ్చర్లు పెడితే మంచిది అంటావా
హ
పచ్చలు ఇట్లా నిల్వ చేసుకోవచ్చు చందవా
పచ్చళ్ళు అంటే నిల్వ అసలు అలాంటివి నిల్వ చేసుకోవడమే చేసుకోకపోవడమే మంచిది కానీ కొంతమంది ఏమో ఎట్లా అంటే చాలా రోజులు వాల్ల ఉంటే ఖరాబ్ కాకుండా లేదంటే ఈ మామూలుగా చెప్పాలంటే కొంచెం నల్లగా కాకుండా ఆ ఇక మనం పెట్టినట్టు మంచి ఉంటాయి అన్న అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు మరి
అదే ఫ్రిడ్జ్ లో ఇప్పుడు చింతపండులు కారం కూడా పెడుతున్నారు పెద్దవాళ్ళు
పెడతారు అంటే ఇక మామూలు ఎర్ర మామూలు మనం కారం పట్టించాక కొంచెం బయట వాతావరణానికి అదంతా తెల్లగా అయిపోతా ఉంటది అట్లే తకుడాలో పెట్టడం వల్ల కొంచెం కారం మనం ఎట్లుంటే ఎర్రగా ఉంటది కదా ద ఇక అట్నే ఉంటుంది మనం పట్టించినప్పుడు ఎట్లుంటదో అట్లనే ఉంటద అన్నమాట కారంమయినా సరే చింత పండు అయినా సరే మనం పెట్టినప్పుడు ఎట్లుంటదో అట్లనే ఉంటది ఇక
లోపల పెడితే నిఘానిఘాలాడుతూంటుంది అన్నమాట ఫ్రెష్ గా ఇప్పుడ ఎట్లా తీసుకుందో అట్టన
ఇక అంతేగాని ఇక మన ఆరోగ్యం దీనికైతే మనం గ్యారంటీ ఇయ్యలేము అయ్యా చూడ్డానికి అట్లనే ఉంటాయి అంత తినడానికి వేరే తిరుగుంటాయి ఇ
అవునబ్బ ఏమైనా స్పెషల్ పచ్చళ్ళు ఏమైనా వేస్తావా నువ్వు కూరగాయలు మార్కెట్ లోకి తెచ్చినా కూరగా
ఇ కూరగాయలాంటే చేస్త ఇస్తాం ఇక మామూలుగా ఏ సీజన్ బట్టి అస ఇప్పుడు మామూలుగా ఎండాకాలం అనుకో మామిడికాయ పచ్చడి చేస్తాం
ఎట్లా ప్రిపేర్ చేస్తార అబ్బా మీ సైడు
ఇక మా దగ్గర అయితే మామిడికాయ పచ్చడి చెయాలంటే ఫస్ట్ మామిడికాయలు పుల్లగా ఉన్నాయి తీసుకొని వస్తాం హమ్ అంట లో లోప్పలా కొన్ని జీడి ఉంటాయి లేదంటే పిక్కతో కూడా ఉంటాది తెలుసా అట్లా పిక్కతో ఉన్న అయితేనేం పచ్చడా చాలా రోజుల నిల్వ ఉంటుదని ఆ అండే తీసుకొని వస్తాం అనమాట అవి మాములు తెచ్చి వాటిని మంచిగా ముక్కలు కడిగి వాటిని ఆరబెట్టి మామూలు పొడిగుడ్డతో ఉంటాది కదా తుడ్చేసి ఆరబెట్టి వాట్ ని ఇగ జీలకర్ర ఇప్పుడు మెంతులు అవన్నీ ఉంటయి గదా పొడి వట్టేషి ఇగ ఎల్లిపాయల గినుక అవన్నీ దంచి ఇగ మొత్తం ఇగ కారము ఉప్పు అవన్నీ గలిపేషి మనం నూనెలో ఏశేసి ఇగ ముక్కలకి వట్టించడమే ఇగ
ఎన్ని రోజుల వరకు నిలవ ఉంటదబ్బా మీర్ వెట్టిన ప
అదే సంవచరం పాటు టుంటది మళ్ళీ మాళ్ళీ ఇప్పుడు ఎండకాలంలో వెడితే మళ్ళీ ఎండాకాలం ఒచ్చే అంత వరకు కరాబు గాకుండా అంటే మనము ఫ్రిడ్జ్ ల వెట్టడం అట్లాంటివి ఏమి ఉండవు, మనం బయట వెట్టుకుంటనే అన్నమాట అది నిల్వ ఉండేది.
ఉమ్ బయట లోపల బెట్టుకోకుంటె బయటనే వెట్టుకుంటె మంచిగుం
అట్ల
ఇంగ ఇంకేమన్నా పచ్చలని మీకు ఇష్టమైన ప పచ్చలు ఏం జేస్తవమ్మ
ఇగ నాకిష్టమైన ప చ్చడంటే ఇం ఫస్ట్ అయితే మామిడికాయ పచ్చడి, ఇగ తర్వాత మాత్రం ఉసిరికాయ.
ఉస్రిగాయ పచ్చడ నువ్వే వెడతవా ఇంట్లో
ఆ నేనే వెడతా
ఎలా వెడతావ్ ఒకసారి జెప్ పాప నేంగూడా నేర్చుగుంట్న
ఉసిరికాయలు అంటే ఉసిరికాయలు ఫస్ట్ మనం దీసుకొస్తాం గదా మార్కెట్ నుంచెలి. వాటిని కడిగి మం చి ఎండబెట్టి నూనుంటది గదా నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఊమ్ నూనె వే డియేషి తర్వా కి దాంట్లో మనం ముసిరి కాయలు ఉంటయి కదా వాటిని ఏశేషి సి మంచిగా ఎర్రగ అయ్యేసరికి వాటిని మంచి గోలియలన్నమాట
అదే
ఊమ్ అహ హ
బేగనేగి వాలెట్ కోసం పద
తర్వాత్కి ఇగ వాటిని మంచిగా ఎర్రగయిన తర్వాత తీషేసి మనం ఇప్పుడు ఎల్లిపాయ అయినా ఉప్పు కారం మెంతుపొడి జిలకర పొడి అవన్నీ మొత్తం కారంలోనే కలిపేయాలె మళ్ళీ అ మామూలుగా ఎల్లిపాయ ఉం టె మంచిగ దంచేసి దాని ముద్ద గూడా మొత్తం కారంలోనే కలిపేషి ఉసిరికాయలు ఉంటయి గదా అవన్నీ మొత్తం అందులో వేషి ఏయాలన్నమాట రేపేం మామూలుగా అన్ని ప చెల్లు అలాగనే ఉంటయి ఇగ
సేమ్ ఒకటే ప్రాసెస్ కని ఇది ఎన్ని రోజులు ఉంటుందబ్బ నిల్మ
ఏది మామూలుగాని అయితే మామని పచ్చ లెక్క కాదు నిల్వ ఉంటదేమోలేగాని ఇది ఎమ్మటి నల్లెగ అయిపోతుది ఒక్క నెల రోజుల వరకే నల్లగా అయిపో అ పోతుది కాకుంటే పచ్చడి ఏం ఖరాబ్ కాదు ఉసిరికాయ
మా ఇంట్లో కూడా ఉసిరికాయ పచ్చడి పెట్టినప్పుడు బయట పెట్టాం న్ని రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మళ్ళ అవసరం ఉందని తీకున్నాం బయట తీసుకుని వాడుతున్నా టూ త్రీ డేస్ లో నిమ్మంటంది అలాగైపోయింది
అట్లనే అవుతే ఉ అ ఇనే అవుతుంది కాకుంటే అది మంచిది తెలుసా ఒంటికి మంచిది అంటారు దాన్ని
ఆరోగ్యం మంచి ఉంటుంది సలవు చేస్తుంది అంటారు
అనమాట మన ఆయుర్వేదం దాంట్లో కూడా అలాంటి పొడిని కలిపి అట్లా చేస్త తెల్సా
అవును
ఉసిరికాయ అంటే అంత మంచిది ఇక మామూలుగా మనం కూరగాయలతో కూడా పెట్టుకుంటూనే ఉంటాం అసలు
థ్యాంక్యు
ఆ